ఆ అక్క
ఆ ఇందాకడిది కాల్ వేస్ట్ అయిపోయిందిరా అయితే.
అవునా లేదు ఇట్లా ఒస్తది గదా.
అదీ నేన్ మాట్లాడగదా ట్వల్వ్ మినిట్సూ ట్వల్వ్ మినిట్స్ అయిపోయిన తర్వాత సడన్గా కాల్ కట్ అయితుంది డిని ఈ డిస్కనెక్ ఒస్తుంది మళ్ళీ వెంటనే తీసుకోవట్లే అనమాటది.
అప్పుడూ కరెక్ట్ టైం లె టెన్ దా చూచి చూస్కోని కట్ చేసేసుకుంటే అయిపోతది కదక్క.
అద్ అదే పని చెయ్యాలింకా.
మ్మ్ ఆ మేం కర్ట్గా టెన్ కి చూసుకొని కట్ చేసేస్తున్నాము.
ఒకే సరేరా తిన్నారా.
మ్మ్ తిన్నానూ అది తెప్పిచుకోవాలింకా.
ఉ ఇంకా తెప్పిచుకోలేదా.
లేదు వాళ్ళు బయటున్నారు వస్తారంటక్క.
నీక్ అవుటింగ్ పర్మిషన్ ఇస్తరా ఇప్పుడూ. ఓకే
అ వార్డెన్ మేడం దగ్గరకు పోయి తెచ్చుకోవాల్సిందే.
ఆ మీ దగ్గరెదో కేఫ్ ఉందంటగా దగ్గర్లో.
అదే ఆ కేఫ్ నించే.
ఓకే వాళ్ళే కాల్ జేషి చెప్తె వాళ్ళే తీసుకొస్తరా.
మ్మ్ మ్మ్ వాళ్ళే తీసుకొస్తరక్క వాళ్ళు తీసుకొచ్చి వాచ్మెన్ దగ్గరిస్తే
ఆ బిజినెస్ బాగా జరుగుతుంది కదా అయితే.
వాళ్ళు సరిగ్గా చేసుకుంటే సరిగ్గా ఉండదక్కా.
మంచిగ చేయరా.
మంచిగ అంటే మారుతా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పుడు టూ డేస్ ఎందుకు ఓపన్ చేయలే టూ డేస్ నుంచి.
అలా అయితే వాళ్ళకు లాసే. ఛాన్స్ ఉన్నప్పుడే యూస్ చేస్కోవాలి వాళ్ళు. ఇంకోటీ నిన్న మొన్న వీకెండ్ కదా. వీకెండ్ ఉన్నాప్పుడింకాబా
అవును వేగేన అన్నప్పుడు బాగా జరుగుతది ఇష్ట ప్రకారంగా పెడతా ఉంటడు.
అంత మీ కాలేజ్ వాళ్ళంటగా దాన్నుంచి డి
మ్మ్ అందుకని వాల్లేం చేశారండి. కాలేజ్ వాళ్ళకి మా కాలేజ్ వాళ్ళకి తగ్గిస్తాడు ఆఫర్ ఇస్తాడు.
ఓ
మ్మ్
అయితే బెట్రే
ఊ ఊ
మూవీస్ ఏదన్న చూసావారా.
మూవీస్ ఏం చూడట్లేదు అక్క ఇంటికి వేసొచ్చా ఈ రోజే వచ్చా
ఆ ఒక్కే
దగ్గరే కదాని ఇంటికి పొయ్యేసి వస్తాను హాలిడేస్
ముందెప్పుడైన ఎల్లావా తిరుపతికి
ఆ అమ్మ వాళ్ళతో ఎక్కువెళ్లా
ఎంతసేప్ పడుతుందా
మామ్ మేము కార్ లో వెళ్తాం కాబట్టి నైట్ వెళ్తాము మార్నింగ్ ఫోర్ కే అటోచేస్తాము
ఒక్కే అంటే బుక్చే ఆ దర్శనానికి ఎళ్తారు ఇగ.. ఓకే మరి టైమ్ పడుతంటా గా ఎయిట్ అవర్స్ అలా
నడ్సేది ఉంటది కదక్కా నేనే ఆ నేను అయితే మా తమ్ముడు వాళ్ళతో ఎలతే తమ్ముడు అన్న వాళ్ళందరం ఎళ్తే కొంచెం టైం ఎక్కువ బడుతుది
ఆ..
ఫ్యామిలీతో వెళ్తే అంత ఏం అవదు ఎందుకంటే నేరుగా బస్సు కాారు రెండిట్లో ఒకటి పోతాము స్నానం చేసుకున్నం దర్శనం ఇగ లేసి మళ్ళీ రిటర్న్ అంతే
స్టెప్స్ స్టెప్స్ ఎకరా అప్పుడు
ఆ అప్పుడు ఆ పెరెంట్స్ వచ్చినప్పుడు స్టెప్స్ ఎక్కము మా తమ్ముడు వాళ్ళు అన్న వాళ్ళు మేమందం ఒక్కేసారి వె ఎల్దమా ఆ.. అప్పుడు వెళ్ళాల్సిందే
ఎన్నిసార్లు ఎల్లారు
నెన్ సాలసళ్ళు వెళ్ళాక్క
ఒక్కె అలాయితే
ఉమ్ ఆ.. మారుతా వస్తాంది వచ్చే కొద్దీ
నేను ఎల్లలిరా ఎప్పుడన్నా
బాగుందిరక్క వెళ్ళండి ఒకసారి
నేను చెప్పా అనమాట మా చెల్లెల్కి మా ఫ్రెండ్స్ ఎల్తారంటే నేన్ రాన అంటే ఆ రా అన్నది చ్చలేల అప్పుడు ఒకసారి మీరు ఎల్థారనీ చెప్పార్చుడు
ఆ అప్పుడే అప్పట్నుంచే ప్లానింగ్ ఇది
ఆ అదే చెప్పిందపుడు శారీ చూస్తావా అని చెప్పి అన్నది
ఉమ్మ్..
ఎలాన్నీ అన్ చెప్ పిడు ఏమో నానఒప్కుంటాడో లేదుో తెలీదని చెప్ప
కొప్పుకుంటది కదా ఒక్క టూ డేస్ ఇ
నేనే ఏం చెప్పా అంటే నువ్ ఎల్లాలనుకుంటే నానక్ చెప్పకుండా పోో అని చెప్పా కానీ ఎల్లి ఎల్లిన్ తర్వాత జాగ్రత్తగా రావాలి ఎల్లిన్ తర్వాత జాగ్రత్తగా రాఅని చెప్పి పసన్నంతే
ఉమ్ చెప్పిందక్కా అది గుడా మేమెందంటే ఇప్పుడు ఈ నైట్ కి బయలుదేరితే ఇంకా నైట్ కి అక్కడ దిగుతాము స్టెప్స్ ఇంకా నైట్ స్టార్ట్ చేస్తే అందరికి తెలీయదు కాబట్టి స్టెప్స్ ఎక్కేస్తాము పొద్దున ఇంకా దర్శనానికి స్నానం చేసుకుని... అలో ఉంటది టెందాకుంటది ఆ.. టెన్ తాకాలు అంటే వాళ్ళు ఓ ఉంటారు కదా పోలీసులు వాళ్ళు వీళ్ళు చూసుకుంటా అంటరు
ఒక్కే
ఒక టెన్, ట్వంటీ, ట్వంటీ, ట్వంటీ గట్ల వాళ్ళు ఉంటారు చెకింగ్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటా పంపిస్తారు
ఆ
ఉమ్ నైట్ ఇంకా భలే ఉంటదయితే కానీ ఇది ఒకటే పోయాము అప్పుడు ఏంటంటే అందరూ అరుస్తా పోతారు కదా గోవిందా గోవిందా గోవిందా అని అందుకని అంతగా అనిపీదు ఆ సౌండ్ ఎక్కువ చేస్తారు ఇంకా ఎక్కువ చేస్తారు
ఉమ్
చేస్తే రాదని చెప్పి
ఇక్కడ ఒక అక్క వాళ్ళు వెళ్లారనమాట ఇ రేపు వెళ్తున్నారు వాళ్ళు
మ్
తను అడిగింది వస్తావా అని ఇప్పుడు వద్దులే మళ్ళీ ఎప్పుడైనా చూద్దామన్నా
అవును వెళ్ళొచు కదా అక్కా
స్టెప్స్ కాదంట వాళ్ళు వెళ్ళేది
ఉమ్ మాతో రండక్కా లేకపోతే
వద్దురా చూస్తా మళ్ళీ ఎప్పుడన్నా ఇక్కడ మా వాళ్ళు వెళ్తా అన్నారు మా వాళ్ళతో పాటు ఎప్పుడన్నా వెళ్తా
హ్మ్
ఉమ్ అక్కడ మళ్ళీ మీరుంటే అంతా మళ్ళీ నేను వ వచ్చా అనుకో కం కంఫర్ట్ ఉండదు అన్నమాట అది
స్ ఓ ఓకే
మళ్ళీ అ అనవసరంగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకి
ఎందుకు అక్క రెహనా తెలుసు నేను తెలుసు లక్ష్మీ తెల్సు
మీరు ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ వెళ్తేనే ఎంజాయ్ ఉంటాది మళ్ళీ ఒక్కరు వచ్చినా మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ లా అనిపిస్తుంది
ఉమ్
ఇప్పుడు నేను కూడా మాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కొంచెం పరిచయం ఉన్న వాళ్ళని అనుకో కో ఓ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మా చెల్లలికి కూడా కంఫర్ట్ ఉండదు కదా మళ్ళి నాతో మాట్లాడాల మీతో మాట్లాడాల
అవును తనకి ఎవరితో మాట్లాడేది అర్థం కాదు అప్పుడు
ఆ మళ్ళీ ఊరికే ఎందుకు ప్రశాంతంగా వెళ్లేసి రండి
ఉమ్
టూ హవర్స్ పడతది అన్నావ్ కదా జెర్నీ
మాకు అక్కడి నుంచి మీది ఎటు సైడ్ నుంచి అక్క
మాది ఇంకా టైమ్ ఎక్కువనే పడుతాదిరా
ఉమ్ ఆ అక్కడి నుంచి కొంచెం దూరం కానీ మాకు చాలా దగ్గర కదా మాకు మా నాయుడుపేట నుంచి నెల్లూరుకి ఎంతో అక్కడి నుంచి అక్కడికి అంతే వన్ అండ్ హాఫ్ నాయుడుపేట నుంచి ఉమ్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మొత్తం టూ అవర్స్ ఉమ్ మొన్ననా
ఆ రే మొన్న అంటే రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ అనుకో ఇంకా వాళ్ళ వాడి ఫ్రెండ్స్ తో వెళ్ళేసి వచ్చిండు వాడు అడిగిన అంట ఇంట్లో వాళ్ళని అడిగితే నేమేమన్నా మేము వద్దంటే నువ్వు ఏమన్నా వెళ్లకుండా ఆగిపోతావా మాకు తెలియకుండా అయినా వెళ్ళేసి వస్తావు కదా అని చెప్పి స అన్నాడంటా మా నాన్న
నిజంగా బాయ్స్ పని బెటర్ అక్కా
మా అమ్మ వద్దని చెప్పిందంట నువ్వొద్దని చెప్తే వాడేమన్నా ఆగుతాడా నీకు తెలుస్తదా వాడుపోయేది వచ్చేది వాళ్ళు ఎలా పోవాలో వాళు పోయేస స్తారు అని చెప్పేసి అన్నాడంటా మా నాన్న కూడా చేసింది కాబట్టి ఆ
మ్.. వాళ్ళు ఎళ్ళాలనుకున్న ఎక్కువ టైం పడదు వద్దు అనుకున్నా ఎక్కువ టైం పడదు
ఆ వాళు ఫాష్ట్ గానె ఎళ్ళెసి వస్తారులే ఇంకోటి వాళ్ళు వాళ్ళకి ఎళ్నా పర్మిషన్ ఇస్తారు
వెళ్ళాలనుకుంటే అంతే వెళ్ళిపోతారు ఇట్లా మనలైక కాదు
హు మ్
అమ్మ వాళ్ళతో అప్పటి నుంచి చెప్పి పెడతాన్న ఇట్లా పోతాను పోతానని చెప్పి మొన్న ఒక సరిపోతానంటే సరే అని చెప్పి గమ్మున అయింది మళ్ళీ లాస్ట్ లో వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పేసరికీ కామ్ అయిపోయాము మళ్ళీఈసారి ముందుగా చెప్పెట్టిన ఫస్టివల్ ఏం లేదక్క మధ్యలో వేరే అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి ఆ హా లేదు పీరియడ్స్ వచ్చాయి రెహనా మధ్యలో
ఆ
మధ్యలో రెహనా ఆగిపోతా అని చెప్పింది ఇంకెందుకు అమ్మికి ఇమ్మికి అ ఎందుకులె ఒకసారి మళ్ళీ చూసుకున్నాం అని చెప్పి ఆగిపోయాము
మీ క్లాస్ బాయ్స్ కూడా వస్తాంఅన్నారంటగ అప్పుడు
మ్... ఉమ్ మాతో ఉంటరు కద చెప్పుంటది కదా మాతో ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు వస్తా అని చెప్పారు
ఆ అదే చెప్పింది ఇంకేంటి జాగ్రత్తగానే ఉండండి కానీ కొంచెం జాగ్రత్త అని చెప్పా అంతే
మ్ వాళ్ళేం పర్లేక్క మంచిగానే చూసుకుంటారు నిజం చెప్పాలంటే
మ్...
మ్...
ఇంకా వాళ్ళ వాళ్ళని చెప్పకు అని చెప్పా ఓన్లీ మీరు అమ్మాయిలు వెళ్
ఆ ఇంటికడ ఇప్పుడు మాకైనా గానీ వాళ్ళు వస్తున్నారంటే కొంచెం భయపడతారు కదా అబ్బాయిలు అని అంటె అందుకని మేము అమ్మాయిలంవరకే పోతున్నాము అనంటే సరే జాగ్రత్త తెలియందేం కాదు కదా అన్నట్టు సర్లే అని చెప్పి ఆ గమ్మున అయిపోయారు అవునా అంతకు ముందు మేము పోవాలనుకున్నప్పుడూ ఆ
మ్
ఫ్యామిలీ వాళ్ళు పోతున్నారు అప్పుడు నువ్వొస్త వస్తాం అని అంటే మళ్ళీ మేం పోతాం అనుకుంటే టూ టైమ్స్ జరగదు వన్ మంత్ కి అంటే మంత్ కి ఒక్కసారి పోలే అక్కడికి టూ టైమ్స్ కుదరదు పంపించరు అ ఆ అందుకని మళ్ళీ
ఇయర్లీ వన్స్
మంత్ కి అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా వీళ్ళతో పోవాలి కదా మళ్ళీ నేను వాళ్ళతో పోవడం కుదరదని చెప్పి పోమని చెప్పేసాను
ఓ వెళ్ళలేదా మరి
నా పోలే అప్పుడు టూ మంత్స్ కి ఒకసారి త్రీ మంత్స్ కి ఒకసారి ఒకసారి వెళ్తా ఉంటారు. మ్ మొన్న ఎగ్జామ్ రోజు వెళ్లేేసి వచ్చారు
సరేరా కట్ చేస్తా మళ్ళీ చేస్తా
ఆ సరే అక్క